హలొ గుడ్ మార్నింగ్ అండి అ గుడ్ మార్నింగ్ అండి
ఇది
స్ అం డి
లేశరా
ఆ లేచా మండి మీరు
ఏండి లేచాను.
ఏం చేస్తున్నారండి.
నను బయట ఆకిలి ఉడిచాను
వుమ్
చీల్చేసిన నీ వెల్లేసి ఇకిచ్చ
ఉమ్
చాలా రోజులయింది కాలే
ఆ అవునండి
వర్క్ లో వాడు బడి బిజీ అయిపోయారు అనుకున్న
ఆ చెప్పండి
వర్క్ లో పడి బిజీ అయిపో పేరనుకుంట
ఆ
అంతే మరకులా పాడుతె
అవునండి
అది చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా.
షాపులకి వెళ్ళారు కానీ షాప్ వేయాలె.
ఉమ్ హార్డ్వేర్ షాప్ అండి ఆల్వేర్ లైట్స్ ఆఫ్ లైట్స్.
అంటే అన్నీ దొరుకుతాయని
ఆ ఇంటికి సంబంధించిన అన్ని దొరుకుతాయి అండి అందులో బేరాలు నల్లెలు ఉంటయి కదండీ ఇంజక్షన్లు నల్లెలు
వేడాలు వాటికి సంబంధించినవి రెండు రకాలు మూడు రకాలు ఉంటాయండి అందులో. స్టీలి ఉంటే నార్మల్ ఉ అంటె బ్రాసికుడు ఉంటాయండి
ఇవి మెస్టోర్ మెస్టూర్ కి సంబంధించినవి ఉంటా అండి
ఆ జాలి మిస్ డూర్ జాలి మిస్ డూర్ సూ సంబంధించిన మెటీరియల్ మొత్తం దొరుకుతాయండి ఇంట్లో పెట్టటి టి టీవీ కబోర్డ్స్ కిచెన్ కబోర్డ్స్ వాణి సంది
మాక్ గుడా మెస్ డురు అప్పుడు కొంచెం చేయించాము కొంచెం ప్రాబ్లం వచ్చింది
ఊమ్
అయితే చేరిపేర్ ఉంది చేంజ్ చేయాలని టింగ్ ఎప్పుడు వీలు పడట్లేదు.
అవునండి చేస్తారండి పంపియాలా మరి
ఏంటండి
చేపియచ్చు ఏమైందండి
లూజ్ అయిందండి ఇట్లా డోర్ కరెక్ట్గా పట్టట్లేదు అంటే మ్యాగ్నెట్స్ ప్రాబ్లమా, మరి ఆ బెం డోర్ బెండ్ అయిందా అనేది కొంచం? తెలియట్ల
అదే దర్వాజా గట్ల బింన్న ఉంటే కొంచెం పట్టద అంతే
ఆహ ఫస్ట్ స్టార్టింగ్ లో బాగానే పట్ట టీంది ఆ తర్వాతకి ఆ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఒకటె తన్నతా ఉంటారన్నమాట డోర్ ని
ఊహు అందుకే అది ఖరాబ్ అయింది బన్న అయినట్టుంది
అదే అదే బెండ్ అయిందో మరిీ మ్యాగ్నెట్స్ లూజ్ అయినాయో తెలియదు ఒకసారి మ్యాగ్నెట్స్ లూజ్ అయినాయంటే మా వారు తీసుకొచ్చారు మ్యాగ్నెట్స్ కూడా
ఉమ్
మళ్ళీ ఫిట్ చేసాడు అప్పుడు కొంచెం టైట్ అయింది మళ్ళీ లూజ్ అయినాయి అనమాట
ఆహా ఇంకా అండి
ఇవి దొరుకుతాయా అండి మీ దగ్గర స్టాక్స్ మనం కిటికీళక అంటే విండోస్కి ఆ జాలి కట్టుకుంటాం కదా
స్టిక్సా ఆ దొరుకుతాయండి జాలి ఆ స్టిక్స్ ఆ
జాలి ఏ అండి
జాలి దొరుకుతారు జాలి ఇలాంటి దొరు జాలి అని కొట్టే బీల్డింగ్ మూలలు అన్ని దొరుకుతాయండి ఉమ్ ఇంజెస్లోని బ్రాస్ అట్లా ఉంటాయండి బ్రాస్ బేడాలు ఉంటాయి కదా బ్రాస్ బేడ
అంటే ఇంకా పెద్ద పెద్ద ఇళ్లులోకి
ఆ టేక్ పెడతారు కదండి మంచిగా టేక్ పాలిష్ స్ప్రే స్ప్రే పాలిష్ తోటి చేస్తా రండి రే పాలిష్ ఇట్లా చేసి అతే వాళ్ళకి అవి మంచి యూజ్ అవుతాయిండి మంచి కావాలంటారు కానీ అవి
ఉమ్ అదే పెద్ద పెద్ద ఇల్లు కట్ టే డబల్ డోర్స్ ఉన్న వాళ్ళకి అవి అవసరం
ఉ మళ్ళీ గ్లాసెస్ కూడా దొరుకుతాడి వెలేషన్స్ గానీ కిట్కీ విండోస్ గానీ సంబంధించిన అందులో ఆ మీరేస్నే దేన్ని అందులో
ఎందుకంటే మాది డ్రెస్సింగ్ టేబుల్ టే మిర్రర్ కొంచెం రాక్ వచ్చింది
ఉ
చూస్తున్నాం మళ్ళీ పెట్టియాల అనేసి
ఉ అవి కూడా దొరుకుతాయండి వు అంటాన్నా
ఉ
కిందేసి మ్యాట్స్ ఉంటాయి కాండి మ్యాట్లు కూడా తృప్తిందడం రూమ్ లో వేసే మ్యాట్స్
రూమ్లో వేసేవి అంటే ఎట్లా అన్నీమ రెగ్జన్ కాదు ఇంకా వేరే ఫ్లోర్ షీట్స్ అంటారు కదా
ఉ ఫ్లోర్ షీట్స్ గాని దొరుకుతాయి అందులో మళ్ళీ గేట్స్ కి పెట్టటి గేట్ షీట్స్ ఉంటాయండి అవి తెని
చీట్స్ అంటే ఇట్లా ప్లాస్టిక్ టైపు ఉంట ఫైబర్ టైప్
మళ్ళీ బాత్రూమ్ డోర్సు ఇంట్లో పె బెడ్రూమ్ డోర్సు వాటికి సంబంధించిన సామాన్లు కూడా అందులో దొరుకుతాయండి ఆ పటన్ ఆట్స్ ఉంటాయండి అందులో
అంటే మనకి ఎంత మెజర్మెంట్ కావాలంటే అంత కట్ చేసి ఇస్తారా లేదన్
ఆ పీసెస్ ఉంటాయి మీకు ఇంత మెజర్మెంట్ బట్టి కట్టేసిస్తారు
ఉహు
కబోర్డ్స్ మళ్ళా కబోర్ట్స్ గి ఇట్లా వేస్తాండి వాటికి సంబంధించిన మెటరీయల్ కూడా దరుకుతుంది అందులో
హ్యాండిల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి
ఆన్ని సీన్ ఉంటాయి మళ్ళీ పాలిష్ ఇట్లా చేస్తున్నా పాలిష్ కూడా దొరుకుతుంది అందులో
ఓహో
ఆయన నిలిచే దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం బాత్రూంలో వేసే హ్యాంగర్స్ కూడా అండి
మీరు అందులోనే వర్క్ చేస్తారండి
మరి ఇట్లా మె స్టోర్స్ అట్లాంటివి అ ఫిటింగ్ వచ్చి కాద్ చేయడానికి వెళ్తారా
హ్మ్ వెళ్తామండి అప్పుడప్పుడు
హ్మ్ అయితే మాకు తెలిసిన వాళ్ళు అడిగారనమాంట ఆ ఎవరైనా ఉంటే చెప్ ప్పండి మీరిక్కడ చేంజ్ న్నారు వాళ్ళు వాళ్ళ నెంబర్ అయినా ఇవ్వండి. లేదంటే ఆ కాల్ అయినా చేసి చెప్పండి. ఇట్లా మాకు కావాలి.
హ్మ అవునండి అవును ఇయప్
చ్చిమ్ ఆమ్ మెజర్మెంట్స్ తీసుకుంటారు కదా మీరు
హ్మ్ మ్
త్తేమ్ మెజర్మెంట్స్ తీసుకుంటారు
మ్మ్ హుమ్మ్
అహ అద్ హ్ సరే అని అన్నారు వాళ్ళు మరిర్లా గ్రీన్సో కావాలంట
పిలుచటండి పిలుచస్తంటే మంచి అమౌంట్ బాగా అయితయండి గ్రిడ్స్ చ్చింద హ్మ్
ఇటితో పని లేదు వాళ్ళకి కాని గ్రిల్స్ తోనే కావాలి అని అంటున్నారు
గిల్స్ తో కూడా ఉంటదండి అందురు షాప్ లో గిల్స్ తో కూడా చేస్తారు
అ
నార్మల్ అయినా బాగానే ఉంటంది పచైనా బాగానే ఉంటుది పిలుస్తారు అయితే కొంచెం గట్టిగా ఉంటుందిండి పిలలైనానా బార్సు కొట్ట కూడా ఇ కాకుంటడా ఉంటుంది
మ్
ఇంకా అండి
ఇంకా చెప్పాలండి ఏ టైమ్ కల్ద రా మే జగకి
మార్నింగ్ నైన్కి వెళ్ళాలండి నైన్ నుంచి మధ్యాహ్నం ఏమో ఒకటి ఇంళకి రావాలండి మళ్ళీ అన్నానికి వచ్చి మళ్ళీ పోతాం అన్నాన్ని దిగుతామండి అన్నన్ని ది తే మళ్ళా టూ కి వెళ్తా ఉయి మళ్ళీ సెవెన్ కి
అంటే దగ్గరేనా మీకు మీరు చేసే వర్క్ దగ్గరికి
ఆ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి
హ బైకింగ్ వెళ్తారా స్క టైం
బైక్ మీనే వెళ్తాం
ఉ
అ మీరండి
నేను ఇంటి దగ్గరే ఉంటాను అప్పుడు అప్పుడుే పొలం పనులు అండి ఇలా జీలక పనులు ఉంటాయి కదా వర్షాలు పడుతే చంకా పండాకా ఇదు ఏదంటే న ఇంటి దగ్గరే
అవు
మ్
ఇంకా
క అలాగే
చెముందండి మీరే చెప్పాలి ఇంకాండి
మీరుంటారి మీకుంది అప్పలం ఆలోచన కద
ఉ అన్నే
మీరే చేసుకుంటార లేదంటే కావులు కట్టలు ఇచ్చారు
ఇప్పుడితే మా అత్తమ్మ వాళ్ళే మేమే చేసుకుంటామ అండి
హఓహ
రోజు పైూ ఉంటే లీ వస్తువులనులీ వచ్చ వచ్చిన వెళ్ళిపోయి అక్కడ పోయి చూస్తాం వాటర్ కిలా చూసి దున్నియడంమైనా నాటేయడం అనా అన్ని మేమే వేసు చూసుకోవాలండి వాళ్ళిక్కడండ రడి దూరంంలో ఉడి వండి
ఆఓ హ అంటే ఇట్లాబి బిఎం అంట వరేనా
ఆ మరి అన్ని ఒడ్లే
ఉహు
దున్నేయాలి నాటేయాలి నాటే పిచ్చే అట్లా నాటే పియాలి మళ్ళ మ ఇలా మందేయలి ఎపిస్త ఏపిచ్చి మళ్ళా ఏమైనా రోగ నిరోధంగ చూసుకోవాలి
హుమ్
హుమ్ నీళ్ళ మేమే పోయి చూస్తండే
అక్కడ ఎవరు ఉండరా లే చూసుకోవడానికి
హుమ్ అక్కడ వాళ్ళ తాత చూసేది ఇంతకు ముందు అంటే ఆది తాతోల పొలం ద్రాచ్ ఏయడం వల్ల ఆయన చూడలేకపోతుండు మేమే చూసుకొని వచ్చింది
హుమ్ హు
ఇట్లా మరి ఇప్పుడు వినదానికి వచ్చిందండి వరి
ఆ ఇప్పుడు ఇంకా అట్ట స్టార్ట్ అయ్యింది ఇంకా ఒక నాలుగు రోజులు అయితే ఒక పదిహేను రోజులు అయితే మళ్ళీ హుమ్ వరి గోస్తరు గా
హుమ్ మళ్ళీ వర్షం పడ్డది పడగళ్లతోని మొత్తం ఘోరంగా పడ్డదండి వర్షం అంతా ఇలా బెండ అయినట్టు అయ్యింది వంగితే వంగిని అండి అంత
మొత్తం వడగండ్లంట కాలు బడ్డదన్ లే
హుమ్ బుడగలతోనే ఇంక లే
మీరె చెప్పాలండి మాసైడ్ గుడా చిన్న చిన్న చిన్ పడ్డాయ్ గాని అంత బాగెం పడలేదు
ఫుల్లు గాలి వచ్చింది గాలితో పాటు రాళ్తో పడ్డాయ్ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా చిన్న చిన్న రాళ్ళు కాదు కొంచెం లావుగానే ఉన్నాయి అట్ల పడిపోయినాయ్ ఐసు గడ్డ లాగా పడిపో వాటినే రాలంటారు నేను రాలు రాలు అంటే ఏందో అని నేను అనుకున్నా హుమ్ సరే మరండి బాయ్ అండి
బాయ్ అండి